చెప్పు
ఏం జేస్తున్నావ్
లేదు నువ్
ఏం చెయట్లే ఇప్పుడే తిన్నా బాగున్నావా
బాగున్నా నువ్వు నువ్వు బాగున్నావా ఎక్కడా ఏంటి హలో
హాస్టల్లోనే ఉన్న నువ్వెక్కడ ఉన్నావ్
నేన్ అక్కడే
ఎగ్జామ్స్ అయిపోయాయా
అయిపోయినాయి మీది ఏ హాస్టల్
మాది మహాలక్ష్మి గర్ల్స్ హాస్టల్ మహాల్ పల్లి లో ఉంటది
గ వంటా అవదు
ఉమ్ హు తిన్నావా
తిన్నా నువ్వు
తిన్న ఏం కర్రి ఈరోజు
అన్నం చికెన్ మటన్ ఫిష్ ఫ్రాన్స్
ఓయమ్మ ఇన్ని కర్రీస్ పెట్టారా మీ హాస్టల్లో
బయట
ఆహా బయట రెస్టారెంట్కి వెళ్ళారా
ఉ మ్